హలో హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది నమస్కారం అండి
న బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
హా బాగున్నామండీ
తిన్నారా అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే తినొచ్చుిన ఇప్పుడు మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఓకే ఏం లేదండి ఖాళీనే ఎందుకంటే ఇప్పుడు ఏం పనులు లేవు కదా మీరు రీసెంట్ గా ఏమన్నా ఎక్కడికనా వెళ్ళదండి
ఆ అవునండి నేను మంత్రాలయం మంత్రాలయం వెళ్ళానండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా అండి
అంటే రిక్సెంట్ గా మేము మా ఫ్రెండ్స్ తో తిరుపతికి వెళ్ళామండి అది అది ఫస్ట్ టైమే బట్టు వేర మా ఫ్రెండ్స్ కి ఫస్ట్ టైమ్ మ మొత్తం ముగ్గురు వెళ్ళాము అది త్రీ డేస్ టూ డేస్ అండి మొత్తం ట్రిప్ అంతే తొందరగా వచ్చేసినాము వర్క్ ఉండేదానికి తర్వాత అది నైట్ బయలుదేరినాం ఇక్కడ నుంచి అంటే బెంగళూరు నుంచి వెళ్ళాము తర్వాత అక్కడికి వెళ్ళే లో ఓ మార్నింగ్ అయితే మార్నింగ్ కొద్దిసేపు ఉనం తరువాత అక్కడ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు కదండి
అవునవునండి
టోకన్స్ తీసుకుంటే దర్శనం తొందరగా అయిపోతుందని టోకెన్స్ కోసం వెళ్ళాము అక్కడికి వెళ్లేసి హదో నే అడి అక్కడ ఒంటి గంట అయ్యంది దొరికేటప్పుడికి అది క్యూ లైన్ లో అంటే జనం మార్నింగ్ మేము అక్కడ రీచ్ అయ్యిందేమో ఇక్కడ నుంచి సిక్స్ కి రీచ్ అయము ఆరు గంటలకు వెళ్ళాము హ హ టోకన్స్ కోసం అంటే మ తొమ్మిది అయితుందండి తిని
ఆ ఓహో తొమ్మిదికి వెళ్తే ఇంకా మీకు వన్ క అ అట్లా దొరికింది టోకన్
అవునండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జనాలు చానా మంది వచ్చారు. అందుకోసమే ఆ ఆ దాంట్లో మేసేజ్ చేస్తున్నారండి ఎప్పుడు టైమింగ్ ఉంటుందో అదే మీకు టైమింగ్స్ ఇకన్నా అక్కడికి క్యూలైన్లో ఉండాలని మెసేజ్ చేసింరు. అది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్కి. తర్వాతనే ఉంటుంది. టైం అనేది వెంటనే ఉండదు. అది మాకు ఇచ్చింది ఒ ంటి గంటకి ఇచ్చారా అది దర్శనం అనేది నెక్స్ట్ రోజు పొద్దున్న ఎనిమిది గంటలకు ఉంది.
ఓకే
ఆ ఇంకా మేము అక్కడ వెళ్ళేసి టోకెన్ తీసుకొని ఇంకా ఇంకా మళ్ళీ అల్పిరి మె ఆ మెట్లెక్కాలి కదండి. అదే ఫస్ట్ ఆ ఆ రెండు వేలు పైనే ఉన్నాయి అందుకోసం తొందరగా ఎళ్ళెసి ఏం చేస్తాం పొద్దున్న నైట్ వెళ్దాంలే అనేసి మేము అలాగే జూకి వెళ్ళేసినాం. అక్కడ కిందనే కదా జూపార్క్ ఉంటది. ఆ అక్కడ జూకేళ్ళేసి మొత్తం తిరిగేసి సైక్లింగ్ మొత్తం చేసుకొని వెళ్ళొచ్చినాము. తర్వాత సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ చేసాం.
ఓకే ఆ
స్టార్ట్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళాం. టూ టూ అండ్ హాఫ్ అవర్స్ రెండు గంటల రెండున్నర గంటల్లో వెళ్ళిపోయినాం పైకి.
హ్మ్
ఆ నేను తర్వాత అక్కడ మళ్ళీ లగేజ్ తీసుకొని కింద నుంచి వెరు అబ్బా పంపిచ్చిఉండేది పైకి వ వచ్చినయు ట్రక్లో. అవి తీసుకోని తర్వాత మళ్లీ ఇంకా రూమ్ ఎతుకొని నైట్ అక్కడ స్టే చేసి తో అక్కడ ఉంది కదండి ఫ్రీగానే ఉంటుంది మొ త్తం ఒకటి ఆ మొత్తం ఫ్రీనే లగేజ్ కౌం ఆ ఉంది అంతే నాకు అక్కడ
అవునవునండి. ఆ
ఆ అక్కడికి వెళ్ళేసి, ఆ లగేజ్ తీసుకొని లాకర్ లో పెట్టేసి అక్కడే స్టే చేసినము. అక్కడ భోజనం కూడా ఫ్రీనే అండి మొత్తం.
వినిపియట్లే అది ఆఫీస్ నుంచి ఆ అంటే మేము కూడా వె ళ్దాం అనుకుంటున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో గుడ్ ఫ్రైడే ఉంది కదండి.
ఆ అవునండి.
గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా.
ఆ
అప్పుడు వెళ్దాం అనుకుంటా ఉన్నాము
ఆ విళ్ళడిండి మంచిగానే ఉంటుంది బట్ ఇప్పుడు ఏమన్నా
అదే అదే తెలిదు అంటే ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నాము చాలా రోజుల నుంచి ఫ్యామిలీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను అదే మీరు ఇప్పుడు ఎట్లో తిరుమల అన్నారు కదా లండి మీ వల్ల మంచి కొంచెం
అదే అండి ముందుగా మీరలా అక్కడ భూదేవి కాంప్లెక్స్ గానీ లేనంటే అక్కడ రైవే స్టేషన్ దగ్గరే ఒకటి శ్రీనివాస్ కళ్యాణం ఏదో ఉంటుంది ఆ కాంప్లెక్స్ అది అక్కడ ఇస్తారు టోకెన్స్ బట్ బూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే తొందారగా దొర కేస్తాది అలాంటి వెంటనే ఎక్కచు అక్కడే కదా
అవునవును అదే నేను అనుకున్నానండి అంటే ఇప్పుడు అలిపిరిమెట్లు అక్కడే కదా ఉంటాయి
అలానే అ చుట్టేసుకుని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆ అక్కడ తొందరగానే దొరుకుతాయి మ్యాక్సిమం ట్లున్నాయి ఎందుకంటే తొందరగా లోకి వెళ్తే మన తొందరగా దొరుకుతాయి అక్కడ టోకన్స్ ఇచ్చేది స్టార్ట్ చేసేది పన్నెండు పన్నెండున్న పైనే అవుతుందిండి స్టార్ట్ చేసేది వాళ్ళు వా ఆ టైమ్ లో స్టార్ట్ చేస్తారు బట్ మనకి క్యు లో స్టార్టింగ్ లోనే ఉంటే వెంటనే తీసుకునేస్తాం మనం ఆ మొత్తం మొత్తం ఆధార్ కార్డే అండి మీరు ఎక్కడికి వెళ్ళా కూడా ఆధార్ కార్డే అక్కడ మీరు భోజనడలా ఒక కానీ పైకి వెళ్ళక ఇచ్చేది ఇక్కడ టోకన్స్ కానీ మొత్తం దాన్ని ఆధార్ కార్డ్ నుంచినే మీకు
అదే అదే అంటే మా ఫ్రెండ్స్ తిరుమలలో ఉన్నారు తిరుపతి వాళ్ళు
ఆ మీరు ఇప్పటి వరకు వెళ్ళలేదండి ఆ ఒకసార అన్న
ఏంత ఏంటండి తిరు తిరుపతికి వెళ్ళానండి అంటే నాకు ఇది తెలిదునమాట నార్మల్గా పైకి వెళ్ళిపోయేసి ఇట్లే వెళ్లిపోవడం దర్శనం చేస్ కూడా వచ్చేడం అట్లన్నింది అంటే ఇప్పుడు కింద ఎప్పుడు తీసుకోలేదు అట్ల వెళ్ళి
ఆ ఎందుకంటే మాకు అప్పుడు టైం ఉండేదా ఇంక లేట్ అవుతుందని చెప్ ప్రజీ ఫ్రీ దర్శనానికి వెళ్తే అందుకు టోకన్ తీసుకుం
ఓకే
టోకెన్ తీసుకుంటే తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే ఈ టైం లో ఉండమంటారు. అక్కడ టోకెన్ మెన్షన్ చేసిండ్రు టైమింగ్ అది ఆ టైమ్ లోక్కడ ఉన్ అంటే మనము వెళ్ళిపోతుం తొందరగానే అయిపోతుంది దర్సనం.
అవునవును ఆ టైమ్ లో వేరే టెంపుల్స్ కి కూడా వెళ్ళి కవర్ చేసుకుని రావద్
ఆ ఆ టోకెన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు టుంది కాబట్టి అంతకుముందు ఇంకా మనం చూడాలనుకున్న ప్లేస్ ఏమన్న ఉంటే చూసేసిరవచ్చు.
ఉమ్ ఉ అదే నేను ప్లాన్ చేస్ ఆ నేను వెళ్ళానండి. మంత్రాలయంకి వెళ్ళాను.
ఆ
మంత్రాలయంకి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయిపోయిన. తిరుపతికి వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేసినాం. ఇంటికి అంటే కాలేజ్ లో నిన్న నేనప్పుడు ఎగ్జామ్స్ ఉన్నిన్నాయి నాకు మొన్ననే అండి రీసెంట్ గా జనవరి ఫస్ట్ అప్పుడు
ఓకే అంటే బాగనే ఉంటుంది నేచర్ అనేది అ అంతేకాకుండా మెట్లు ఎక్కేటప్పుడు సరదాగా ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గాని ఏ బానే ఉంటుంది బట్ వన్ వ టరికి వెళ్తే మాత్రం కొంచెం బోరుగా అనిపిస్తుంది.
బోర్ గానిపిస్తుంది భయం వేస్తుందిండి వన్ ఒంటరిగా వెళ్తే అంటే తెలియని ఊరు కదా
ఆ
ఎలా వెళ్ళాలో అది చిన్నది కాదు పెద్దది
ఆ అంతేకాకుండా మొత్తం అయిపోయినంక కిందకి వచ్చేటప్పుడు కూడా ఇదే ఉంటుందంట నైట్ టైం అనేది
అవునండి అది కొండలో దిగుతుంటే చాలా బాగుంట నండి వ్యూ మాత్ర
ఆ మాత్ర చ బా మంత్రాలయం వెళ్ళిన కూడా మీరు అక్కడ ఏమైనా ఇలానే ఫ్రీగా ఉంటుందండి దర్శనాలు ఇలా లాకర్లు
హలో
అంట హలో
హ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
అదే మీరు అంటే నార్మల్గా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుని ఉంటారు కదా నచ్చిన ప్లేసెస్ కి ఎక్కడికి
అంటే వెళ్ళాలి అనుకున్నంది కదా
ఆ
అంటే మేము మాక్సిమం టెంపుల్ కే బట్ ఇంకోసారి అరునా
ఆ బాగుంటుందండి నేను కూడా వెళ్ళాను ఒకసారి గిరి ప్రదక్షిణ చెయ్యాలి మోక్ష మార్గం ఉంటుంద అనమాట కా
ఆ పట్ ళ్ళదండి ఫస్ట్ టైం ఇంకా పోవాలని ప్లాన్ చేస్తన్నావు
కట్ం అస్సలు
అంతేకాకుండా అక్కడు బట్ మనం అనుకుంటే వెళ్ళలేము అంటే శి శివుడు అలా దేవుని ఆజ్ఞ ఉండాలి అని అంటారు
అవునండి అది మాత్రం హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ అండి
సేమ్ తిరుపతి కూడా అంతే అండి అదికూడా అదినంటే మనం అనుకుంటే అవ్వదు ఆ దేవు అగ్నే ఉండాలి
ఉ అవునండి కానీ అరుణాచలంలో ఎలాగంటే అష్టలింగాల్లో ఒక లింగం కదండి ఆ అక్కడికి కి చాలా అంటే చాలా మంది వస్తుంది ఉంటారండి
ఓకే అక్కడ కూడా ఇద ఏమన్నా ఆధార్ కార్డు
ఆహా అదే ఉండదండి మీరు గిరి ప్రదక్షిణ చేసుకుంటారా డైరెక్ట్ వెళ్ళిపోవడమే అండి డి అసలు వెయిటింగ్ ఏ ఉండదండి అంటే ఇప్పుడు వీకెండ్స్ లో నార్మల్ గా ఇప్పుడు జనాభా ఎక్కువ అయిపోయిందనమాట
ఆ
ఇప్పుడు కొంచెం రషీగా ఉంటుందనమాట
ఆహా
హు ముందంత అట్ లా ఉండేది కాదు గిరి ప్రదక్షిణ చేసు కున్నామా ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నాం వ చ్చేసినాం అంతే
ఆ అంటే మేము వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ
వెళ్ళండి వెళ్ళండి బాగుంటుంది ఇంకోటి ఏమంటే అక్కడ ఆ ఆశ్రమం ఉంటుందనమాట ఆశ్రమాని కేళ్ళేసి స్టే చేయండి నార్మల్ గా బయట రూమ్స్ అయి తే ఆ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఆశ్రమం అయి తే హండ్రెడ్ రూపీస్ అంతే ఒక దిండు ఒక చాప ఇస్తారు. మీరు ఏమన్నా కప్పుకోడానికి తీసుకెళ్ళండి.
ఆ అంటే మనకి పడుచుకోవడానికి ఇస్తారు బట్
ఆ అదే అదే వెళ్ళొచ్చు మంచిగా లాకర్ ఉం టుంది వాష్ రుమ్స్ ఉంటాయి ఎట్లా అంటే పాత కాలంలో ఇల్లులు ఉంటాయి కదండి.
ఆ అవునండి
ఆ లోపల అవి అన్నీ పిల్లర్స్ అన్ని ఉంటాయి కదండి చక్కతో కట్టిన పిల్లర్స్ అట్ అట్లే ఉంటుందండి ఆశ్రమం
సరే అండి సరే ఎల్తాము ఇవాల ప్రాసెస్ చెప్తారా ఎల్లేసి వస్తాము థ్యాంక్ యూ అండి ఈ సమాచారం ఇచ్చినందుకు.
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తిరుపతి గురించి చెప్పినందుకు.
ఓకే అండి థ్యాంక్ యూ అండి.
ఓకే అండి. బాయండి.
సాలయ